చెప్పండి బాగున్నారా?
ఆ బాగున్నానండి.
ఆ ఓకే ఓకే ఈ రోజు టాపిక్ ఏంటండి ఈ టాపిక్ వచ్చేసి ఈ రోజు టెలివిజన్ గురించి మా మాట్లాడదాం అని
టెలివిజనా
మీ మీరు గూడా చూస్తారు కదండి టీవీ
అవునండి చూసానండి.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు ఎంతో ఎంటర్టైన్మెంట్ దొరుక్తద్ ప్రోగ్రామ్స్ వస్తాయి. సీరియల్స్ వస్తాయి. ఇంక అందులో ది ఎన్నో చాలా చాలా ఛానల్స్ కూడా ఉంటాయి చూడ్డానికి
అవునండి.
మీకు అందులో ఏదిఛానల్ అంటే ఇష్టమండి.
ఇష్టమండి.
జీ తెలుగా నాగూడా సేమ్ అండి జీ తెలుగులో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి ఏం చూస్తారండి మీరు
మార్నింగ్ అంటే సినిమాస్ వస్తాయండి. మధ్యాహ్నం నుంచి చూస్తానండి.
మధ్యాహ్నం నేను మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అండి. ముక్కు పుడక తర్వాత గుండమ్మ కథ
కాదండి ముక్కు పుడక తర్వాత ఏమంటరు ఉమ్మడి కుటుంబం
ఉమ్మడి కుటుంబం తర్వాత గుండమ్మక గుండమ్మ కథ దీర్ఘ సుమంగళి ఆ తర్వా త గుండమ్మ కథ గరణం అది తర్వాత ఏంటండి తర్వాత
ఆ కలవారి కోల కోడలు కనకమహాలక్ష్మి
కలవారి కోడలు కనకమహాలక్ష్మి అది నైట్ వస్తది కదండి.
కాదండి
అవునా తర్వాత ఏం సీరియల్ అండి
దాని తర్వాతా ఘనానమొగుడండి ఆహా దాని తర్వాత ఏమంటరు ఆ సీరియల్ పేరు గుర్తొస్తలేదండి.
ఆ ఇది కొంగు బంగారమా
ఆహా కాదండి దాంట్ల
ఆ
బాలా త్రిపుర ఉంటారు కదాండి దాని పేరు గుర్తొస్తలేదు.
బాల త్రిపుర అదేదే ఆ అదండీ ఎన్ ఎన్నే ఎన్నెన్నో జన్మల బంధం
అదే కావచ్చు
ఆ ఎన్నో జన్మల బంధం
మ్మ్
అదే ఎన్నాళ్ళో వేచిన హృదయం మరిప్ప
హృదయం
ఓకే అదండీ తర్వాత వచ్చేసి కోంగు బంగారమ్మా
అవునండి
ఆ తర్వాత
ఆ తర్వాత అన్ అంతే అండి
అవునండి మీకు అయితే ఇప్పుడు క్కు ఉక్కు పుడక కూడా సీరియల్ చాలా బాగుంటది అ ఎంత క్యారెక్టర్స్ అయినా అవయినా మంచిగా ఉంటాయి
అవునండి
అమ్మ వార్ ఉంటది కదండి ఆ తర్వాత వచ్చేసి నా అమ్మడి కుటుంబం ఉ ఉమ్మడి కుటుంబంలో అందరు ఫ్యామిలీ గురించి మెంబర్స్ గురించి ఆ అన్ని మంచి మంచిగా ఉంటది అది ఉమ్మడి ఫ్యామిలీ ఎలా ఉంటదో మనకు తెలియజేస్తుందండి
అవునండి
తర్వాత చూస్తే దీర్ఘ సుమంగళి బవ
అవునండి
ఆ దీర్ఘ సుమంగలి పోవాలనేమో వాళ్ళు ఇద్దరు ఆయన ఆర్మీలో ఉండడం చ చనిపోవడం తర్వాత తన చేస్ గౌతమ్ని పెళ్లి చేేసుకోవడం అదంతా ఆ స్టోరీ కూడా బాగుంట కదండి
అవునండి
తర్వాత తర్వాత ఉమ్మడి కుటుంబం ఆ చీ తర్వాత గుండమ్మ కథ అవు గుండమ్మ కదలనేమో ఆ పాత గుండమ్మ కదా కొత్త గుండమ్మ కదా స్టోరీ చాలా బాగున్నాదండి ఇప్పుడు కూడా చాలా రన్నింగ్ అయ్యే స్టోరీ బాగుంది తర్వాత గుండమ్మ కథ తర్వాత ఏంటండి
ఎ ఎన్నాలో వేచిన హృదయం
ఓకే ఎన్నాలో విషయ ఏమైతే వాళ్ళ ఇద్దరు స్టోరీ బాగుంటది బాల త్రిపుర అది ఆ తనది
మ్మ్ ఇంకా ఏంటిది ఇంకా కలవారి కోడలు
ఆ కలవారి కోడలు కనక మహాలక్ష్మి మ్మ్ ఎవరండి హిమజ హలో
కనకం
కన్నక్ ఆ కరెక్టా కనక మహాలక్ష్మి ఆ విహార్ శ్రీ కనక మహాలక్ష్మి అది కూడా క్యారెక్టర్స్ బాగుంటాయండి ఆ స్టోరీ కూడా చాలా బాగుంటాది తర్వాత వచ్చేసి కొంగు బంగారం అంతేనా అండి అ ఆ కొంగు బంగారం గుడా అది తమిళ్ వర్షన్ అండి తమిళే తెలుగు తెలుగులో కన్వర్షన్ చేశిరు. అంతేనా అండి
ఇంకా ఉన్నాయండి మీరు ఇంకా చూస్సారా సీరియల్స్ అంతేనా
ఆ చూస్సా నైట్ సీరియల్స్ గూడా చూస్తామండి
అంటే మేం మేఘ సందేశం చూస్సామండి
ఆ కరెక్ట్ అండి నేన్ గుడా చూస్తా, నేను గూడా జీ తెలుగు ఫ్యాన్ అండి.
ఆ మేఘ సందేశం దాన్ తర్వాత చామంతి
ఆ చాం చే ఓ తర్వాత వి ఆటో విజైశాంతియా
దాన్ తర్వాత
ఇది జేడిది జై గధాత్రి తర్వాత ఆటో విజయశాంతి తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి అండి ఫస్ట్ ఆ ఈ మేఘ సందేశంలో గూడా వాళ్ళిద్దరిదీ ఆ తర పేరేం పేరు గగన్ ఆ భూమి గగన్ ల స్టోరీ బాగుంటుందండి అంత క్యారెక్టర్స్ కూడా అంతా బాగుంటాయ్. క్లాసికల్ డ్యాన్సరా అవునవును కరెక్టే అండి అవునండి ఇంకా నెక్స్ట్ ఒచ్చేసి మన చామంతి
అవునండి చానా బాగుంటుంది
చామంతిలో గూడా మంచి చామంతి క్యారెక్టర్ మళ్ళీ వాళ్ ఆ ప్రేమ్ క్యారెక్టర్ బాగుంటుందండి ఆళ్ళ స్టోరీ గుడా చాలా బాగుంటది అదొక లవ్ స్టోరీ
అవునండి
నెక్స్ట్ ఒచ్చేసి జయం
అవునండి ఆమె బాక్సింగ్ గద్ దా గంగా బాక్సింగ్ రుద్ర గూడా బాక్సింగ్
అవునండి వాళ్ళిద్దర్ బాక్స్ ఫైటర్స్ అది గుడా స్టోరీ బాగుంటుందండి అవునవును బాక్సరే ఆయన ఇగ ఆయన త్రూ ఒచ్చింది అమెకు నెక్స్ట్ ఒచ్చేసి జగదాత్రి ఇగ జగదాత్రి గుంచి చెప్పనవసరం లేదండి ఆమె మొత్తం ఆ సీరియల్నే మొత్తం ఆమె హై హై హ హైలేట్ చేసింది మొత్తం మళ్ళి ఆమె మొత్తం అన్ని కేసెస్ సాల్వ్ జేయడం అ జేయడం
అవునండి నాకు ఫేవరెట్ సీరియల్ అన్
మీగూడ ఫేవరెటా అంటే మీరు గూడా జగరా జగదాత్రిలా ఉన్ ఉండాలనుకుటరా అండి నేను గూ అలానే అన్ అనుకుటాను
అవునండి నేన్ గూడా అలానే ఉండాలనుకుటునా
అవునా అండి
ఊమ్
నెక్స్ట్ ఒచ్చేసి ఆటో విజయశాంతి
అవునండి ఆమె వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటుందండి ఇంకా వాళ్ళ అన్న చనిపోయినా కానీ పెద్దక్క కంటే ఆమె కంటే ఇంట్ల నుంచి ఏం బయటికె వెళ్ళదు కానీ రెండడు ఆమెనుయితే అన్ని పనులు చేస్తుందిండి
అవునండి అవునండి కరెక్ట్ే అండి ఇంకా అందులో అన్ని క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి ఆటో విజషాలో
అవునండి
హా నేస్ నెక్స్ట్ వచ్చే చేస్తే లక్ష్మీరావే మా ఇంటికి
ఆ లక్ష్మి కూడా చాలా బాగుంటుందండి
ఆ అవునండి లక్ష్మిీ బాగుంటుందండి అందులో
ఆమో పల్లెటూరు అమ్మాయి ఏ
బాగుంటా హా ఆమె ఆమె స్టడీలో ఫస్ట్ అండి మళ్ళా
అవునండి ఉ
ఇంకా ఫ్యామిలీ కూడా ఆమెకు చాలా సపోర్ట్ చేసి మ్యారేజ్ చేస్తారన్నట్టు
అవునండి
కదా అండి అ ఆ నెక్స్ట్ వచ్చేసి కర్నానా
అవునండి నేనే డాక్టర్ అన్నట్టు కరుణ అనే డాక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఆయన అంటే ఇష్టం ఉండదన్నట్టు ఆయన అడాప్ట్ చేసుకున్నారు
అలాగ అండి అదిేష్ట స్టోరీ నా కొద్దిగా అంతగా తెలియదండి అందుకని ఆ ఉ అయితే ఏమైతాది అండి స్టరీ
అయితే అట్లనే
ఆ ఆ
ఇంకా ఏంటిదంటే ఆ స్టోరీ అయితే నాకైతే అంతనే తెలుసండి కానీ బాగుంటుంది స్టోరీ
బాగుంటందా అదే డాక్టర్ స్టోరీ అని తెలుసు కానీ న అంతాలియ ఇంకా ప్రో ప్రగ్రామ్స్ అలో జీ ఇప్పుడు మనకు జీ తెలుగు మ ఫేవరెట్ అం అళ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయండి దే జీ జూనియర్స్ ఒకటి
సరిగమప్ప ఆట
అ
ఆ చానా బాగుంటాయంండి ప్రోగ్రామ్స్
అదేే అదే ఇంకా ఇప్పుడు అలా ఫేమస్ వచ్చేసి ఏమున్నాయా అండి ఫేమస్ ప్రోగ్రామ్స్ ఆ అది త్రీ జూనియర్స్ అవివి అవి కూడా బాగుంటాయండి అందులో
ఆ దేవ్ కూడా చానా బాగుంటాయి
అదే అదే ఇంకాంటే జీ వంటలు కూడ వస్తయి కదండి అవి కూడ ఫేవరెట్ గా ఉంటయి కదా వచ్చేస్ ఏస్ ఛానల్ అంటే ఇష్టమండి మీకు
వేరే ఛానెల్ అంటే
అమ
ఏం లేదండి అదే జూస్తన ఎక్కువ శాతం
ఓకే అదే జూస్తర మాటీవీ చూ అంటే డీ డీ జోడీ
ఆ అండి డీ
అదైతే రీసెంట్గా ఒక ప్రోగ్రాం జరిగిందండి అందులో డీ డీ టైటిల్ విన్నర్ ఉన్నాడు కదండి యశ్ మాస్టర్ టూ టైమ్స్ టైటిల్ విన్నర్ ఆయన వచ్చారండి ప్రోగ్రామ్కి మా ఇంటి దగ్గర
అవునండి నేను కూడ చూశాను
ఓకే కనీ తను డ్యాన్స్ కూడ ఆడాడండి ఏ సాంగ్ పైనంటె చిగిరి చిగిరి సాంగ్
అవును చాలా బాగుందంట పర్ఫార్మెన్స్ నేను కూడ చూసాను
ము
నాకు నచ్చింది డ్యాన్స్ కూడ
చాలా మంచి డ్యాన్సర్ అండి పిల్లలు కూడ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని డ్యాన్సెస్ నేర్చుకోవాలని నేను అనుకుంటున
అవునండి
ఆ అలా ఇంక ఇంకా ఏ ఛానల్స్ అంటే ఇష్టమండి ఇప్పుడు ఈ ఈటీవి ఆ ఇంకా ఉన్నాయి కదండి ఈటీవీ ప్లస్ మా మ్యూజిక్ జెమిని మ్యూజిక్ జెమిని మ్యూజిక్ అవన్నీ జెమిని మ్యూజక్ లో సాంగ్స్ వినచ్చండి మా మ్యూజిక్ లో ఒక సాంగ్స్ ఏ నచ్చవు
అవునండి మా మ్యూజిక్ లో అవన్నీ సాంగ్స్ ఇ
తర్వాత జెమిని మూవీస్ వస్తయ్ అందల సినిమాలు చూడొచ్చు మా మూవీస్ లో సినిమాలు చూడొచ్చు మళ్ళీ ఇంకొకటి హిందీ ఛానల్స్ కూడ ఉన్నాయి టెలివిజన్ అంటే మనం ఎన్నో ఛానల్స్ చూడచ్చండి
అవునండి మేమైతే క్రికెట్ చూస్తామండి
అందుకని మనకు ఈ టెలివిజన్ వల్ల ఎన్నో ఎన్నో మనకి యూజెస్ కూడ ఉన్నాయి అందులో న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి న్యూస్ ఛానల్స్ వల్ల మనకు అన్ని ప్రాంతాల్లో ఉన్న న్యూస్ కూడ తెలుస్తయి
అవునండి
అదే అదే ఇంకా అట్లా మనకు ఇట్ల నెట్వర్క్స్ ఉండడం వల్ల మనకు ఏంటంటే ఏదైనా న్యూస్ తెల్వనివి కూడ మనకు తెలుస్తయి అట్లా ఏ అదర్ స్టేట్స్లో ఏం జరిగిన కూడా తెలుస్తుంది వెదర్ రిలేటెడ్ మళ్ళీ ఏమన్నా కేసెస్ రిలేటెడ్ ఏ అప్పుడే మనకు తెలుస్తయ్ కదాండి అవునండీ ఇంకాండి మీరు ఇంకా న్యూస్ ఛానల్స్లో ఏ న్యూస్ ఛానెల్స్ చూస్తారండి ఎక్కువ టీవీ నైనా నేను టీవీ నైన్ ఏ చూస్తా
నేనూ టీవీ నైన్ ఏ
ఇంకా ఇది మష్ ఇంకొక వేరే న్యూస్ ఛానల్ తెలంగాణ న్యూస్ ఛానల్స్ అవన్నీ వస్
వి సిక్స్ వస్తదండి
అవునండి ఓ